స్తార్రా
ఏం చేయట్లేదు అక్క మీరేం చేస్తున్నారు
ఏం లేదురా కాలి
తిన్నవా
తినలేదురా తినాలే
ఆహా
మీ మామయ్య బిడ్డ వచ్చిందా హస్టల్ నుంచి
వచ్చిందక్క ఎప్పుడో వచ్చింది
ఎగ్జామ్స్ మంచిగ రాసిందా
ఎగ్జామ్స్ మనిషి నె రాసిందంట అక్క
పాసయితుదా ఫేలైతదటనా
హలో అక్క పాసైతదంట ఓ
ఇంకా
చెప్పాలక్క తిన్నమక్కనువు తిన్నవా
తినలేదురా తినాలి ఇప్పుడే మ చెల్లి ఆమ్లెట్ ఎస్తాంది
ఆ.. హా
టమాట కూర వండిర్రు తినబుద్ది కాలె ఎ ఆమ్లెట్ ఎత్
అవునా
ఆ మీదేంకూరరా
ఆ మదీ వంకాయ అక్క
ఏ స్కూల్ స్కూల్ వదలి పెట్టీరార
ఆ వదిలి పెట్టిర్రు ఆక్క
మ్..... హుమ్ ఏం చెత్తాండు వాడు
ఏంలే
ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయితానయ్ మీకు
ఆ టెన్ అక్క
అన్ని సెమ్లు అయిపోయినాయా లాస్ట్ ఆయితె మియ్యి లాస్ట్ సెమ్ ఆ
ఉమ్... అవునక్క
ఈ సెమ్ రాత్తె ఇగ సర్టిఫికేట్ వస్తదిగా బ్యాక్ లాగ్స్ ఉన్నాయా ఏ వన్న
ఇప్పటి వరక అయితే లెవ్వక్క
ఈ సెమ్ లో చూడాలంటవా
ఆ చూడాలిగా ఏమైతదో
గట్టి చదువు రా ఏం కాదు ఈ సెమ్ కూడా పాస్ అయితే సర్టిఫికెట్ వస్తది మళ్ళా బ్యాక్ లాగ్స్ ఉంటే మళ్ళా లేట్ అయితది అవి క్లియర్ చేయాలంటే
ఆ.. సరే వత్త
కోతులు ఉన్నాయా మీ సపోటా చెట్టు మీద కోతులు ఉన్నాయారా
లేవ్వక్క
ఇవ మీ సైడ్ మొత్తం తేటా చేసిర్రుటగా మొన్న
ఆ అవును మొత్తం చెత్త చెత్తుందని
ఆ
మాట్లాడరు
గుత్తొంకాయైతే చేసిర్రా
మ్ మొత్తం తేటా చేసిరు
ఆ కోతులన్ని మాకెళ్ళొత్తానాయ్ అడుగుతే ఆడ మొత్తం తేటా చేసిర్ అందుకే అన్ని కోతులిటొత్తానాయ్ అంటారు
మ్ హూ మీకు మీరెక్కడున్నరక్కా
మేము అరవ మా చెట్లు కిందనే కూర్చున్నాం రా
ఆహా కాయలున్నయా అక్క
ఆ ఉన్నాయి రా కొన్ని ఉన్నాయి
మర
ఇప్పుడే మా సైడు తాత మొత్తం కోజులన్నిట్టి పొలాలలో పడితే ఒడిశాల పట్టుకొని తిప్పుకుంటా కొట్టుకుంటా బయటికి తీసుకనొచ్చిండు
ఊహూ
రుంగోలు లేరు లేకపోతే వాళ్ళింట్లకు పోయినయి కోతులన్నీ ఇగ
ఆ ఎట్టు పోయిర్రు ఆక్క తే అ
అయ్యే పోతాయ్ అని ఊకున్నా
ఊహూ
మీ సైడ్ ఉన్నాయా రా కోతులు
లేవ్వక్కా ఇప్పుడైతే
పొద్దుగా లొచ్చినయట
పొద్దున వచ్చినాయి
అందుక్ కే మాసైడొచ్చినయి పొద్దున్న ఊహూ టబ్బుడు మీకెళ్ళొచ్చినయి మధ్యాహ్నం మాకెళ్ళొచ్చినయి
ఊ
పోయిందనీ అమ్
పడా పొయ్యింది వచ్చింది
ఆహ ఒక్క పూటేనా
ఆ ఒకప్పుటనే
కేజీ ల్లెక్క పోతారుగా పొద్దుగాల ఆరుగన్ లో బొయ్ సాయంత్రం ఆరింటి దాకా
కాదు మా చేన్ దగ్గరికి పోయింది
ఆహా మీ చేన్ దగ్గరికి పోయిందా పొద్దుగా మరి పొద్దుగాల ఆరు గంటలకుకి పోయి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేళ్ళకి ఎంతరా కూలి
ఏ ఏంత అంటే కేజీ లెక్క పోతు తే మనం ఇష్టం కొంచెం అందరికి మంచిదిద ఏం పెట్టలేకు నాలుగు వందేలు అంట
ఉమ్ ఉమ్ చేజలే తగుతారా అయితే
ఉమ్
అమ్మ నాలుగు గందల కోసం కొద్దిగాేల ఆరు గంటలకుకి పోతే సాయంత్రం ఆరైతే అందువల్ళు వచ్చి ఆరింటికి వస్తారు
సాయంత్రం ఆరుగాదక్క
ఆ
ఆ మధ్యాహ్నం
అరే సాయంత్రం కూడా ఒకతార కొం తమంది
ఏమో మరి ఇగా వాళు కూలకపోతారమో
పోద్గాలు ఆరు గంటలుకి ఎమో పోతారట సాయంత్రం ఆరుయితుంది వాళ్ళు వచ్చేసరికి
ఉహుమ్ మీ అమ్మ ఎడికి పోయింది అక్క
ఆ పంల పడానికి వేంది దా
ఉహుమ్
వాటర్ మీలన్స్ వచింది మ డాడీ ది
అవునా ఇంటి తీసుకొస్తారా అక్క
ఏమ ర తెశ తేజ కావచ్చు ఈ ఆడనే అమ్ముతది ఆడనుంచి ఈడ తేవాలె ఏ నేను కూడా తెమ్మని చెప్ప ఎవరైనా కావాలని ఎవరైనా కావాలని అంటే తీసుకొస్తుదేమో మరి తెలివదు నేను అడగాలే
ఆహ
అప్పుడు ఇగా ముగ్గు గిట్లా అమ్మినప్పుడు కలస అమ్మినప్పుడు చాలా మంది పైసలు ఇయలేదురా ఆ మా డాడీనే ఒప్పిత్తా అన్నాడు గాని ఈడ ఒప్పిత్తే ఉద్దరులు పెడతారు పైసలు చేతికి ఇయ్యరు
ఉమ్
మనకు పెట్టుబడి వెళ్ళాలి కదా
ఉమ్
అందుకనే ఏమ వద్దు అని అన్నాం యువకుల చెద్దో తెదు నేను తెమ్మని చెప్పలేదు ఎవరు అడగలేదు నేను కూడా తెమ్మలే నేను తెస్తానేమోవి అట్లున్నాయి ఇట్లున్నాయి అంటారు ఊర్ల బాణ మీద వచ్చి అయి ఇపుడునా తింటారు
ఆ అంతే
అరే మొన్నమ్ మా సైడ్ పెద్ద పామ్ వచ్చిందరా
అవునా ఎవరింటికి
రాత్రి పన్నెండు అయినాక అది గద్దెక్కింది
ఉహుమ్ పెద్దగుందా బాగా
ఎక్కింది పడిగిప్పింది అసలుకే
అహా
పుళ్ల్ళు భయమైంది ఆ మా ఇంటి పక్కన తాతని ఇంకొక ముస్లిఆమెను తీసుకొచ్చి కొట్టించినా
ఊహూ
మానంత పొడువు ఉంది
ఓ అవునా
ఆ చిన్న పాము ఒకసారి వచ్చింది ఆ పాము పెద్ద పాము మా నాన్నంత పొడుగు ఉంది. దాన్ని చూత్తేనే ఒల్లు పులు కరుత్తాందసలు మస్తు భయమైంది అసలు నైట్ నిద్రే పోలే అసలు ఆరోజైతే.
ఆహా
ఆలసందలో దాసుకొని చిన్నగా మేము అందరం ఎటోళ్ళు అటు పోయినాక అది బయటికి తిరిగింది.
అవునా
మా అమ్మ గోడసాటుకి దాసుకొని చూసి పిలిత్తె అందరు వచ్చిరు అది మంచిగా గద్దె ఎక్కి పడుకుంది లైట్ కొట్ పట్టంగనే కళ్ళు మూసుకపోయినాయి లైట్ కొట్టగ పడుకుంది
చంపి రా అక్క మరి
ఆ చంపినాను రా చంపపోతే వామ్మో ఎవళనన్నా కరుత్తాదిగా రా
హ్మ్ పన్న క
తోట ఎసిరారా
లేదక్క నువ్వు లేసినం
పూలేసి
హ్మ్ అయిపోయినాయి కూడా అయి తెంపినం.
అమ్మిర్రా ఉన్నాయా
అమ్మలే ఇంట్ల ఉన్నాయి అంటే వాటిని ఏమంటారు మొత్తం ఇట్లా రాల గొట్టిర్రు
హ్మ్ తూర్పల ఇట్లా చెరగాలనేమో అమ్ముతుదా ఆటిని ఊర్లో అమ్మ
ఏమో తెల్వదు
హ్మ్ మ్మ్ ఏ ఒకళ ఊర్లో అమ్ముతా అంటే ఒకసారి మా అమ్మకి చెప్తా అడిగితే ఒకరు తీసుకుంటారేమో కనుక్కుంటా
అడుగు
ఎందుకంటే మన పొలం లో లేసినట్టుండవు షాపు లో ఎప్పటియో ఉంటాయి మా ఇంట్లో కూడా లేవు నువ్వులు నువ్వులు ఒక్కటే వేసిర ఇంగ ఏమి వేయలేదా
హ్మ్
ఫోటో ఈయల ఈ సారి
వేయల అక్క పోయిన సారి మొత్తం లాస్ అయిందని
ఈసారి మస్త్ రేట్ ఉంది దానికి తోటి ఏ
హ్మ్ అదే పోయినా సారి ఏసినప్పు ఇప్పుడేమయో తక్కువుంది ఇప్పుడేమో ఎక్కువైంది
ఆ అంతే మనం ఎప్పుడ అయ్యామో అప్పుడే తక్కు ఉంటది ఎప్పుడైతే అప్పు ప్పుడే ఏమంటే తక్కువ ఉంటది రేటు
హు
అయినా గాని ఈసారి తోటలు ఎక్కువ పండలేదు లే లాస్ ఏమింది పెట్టుబడీ కూడా వెళ్ళటట్ లేదు అక్
అం అంటే ఈ సారి ఎక్కువ లేవు రే ట్ ఉంది అప్పుడు రేట్ లేదు ఎక్కబట్టిరు అంతే
ఆ కాయ ఎక్కువంది రేట్ లేదు ఇప్పుడు కాయ తక్కువ ఉన్నా రేట్ ఎక్కువన్నా కాని దానికి రోగం వచ్చింది అంతా ఆగమాగం అయిపోయింది
హు
అప్పుడే కాడా ఫామ్ అయిలు పెట్టుకుంటరా మంచిగా ఉంటది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినాక
ఏమె పెట్ట చేయ్యగలుగుతార అక్క
ఒక సంవత్సరం కష్టపడితే సరిపోతదిరా తర్వాత సంవత్సరం గోలలు వస్తయి ఆవి అట్టి గా కట్ చేసినాక్ ఒక సా ఒక సంవత్సరం ఏమె తేంపేయాలి
మ్మ్
రెండో సంవత్సరం నుంచి ఫ్యాక్టరీ పంపించుకోవచ్చు
హు హ్మ్
మన పక్కనోళ్ళ అమ్మ చే ఏసీరు కదా
ఆ పొలం అయిపోయిందా అక్క మీది
మాదా మోననే మందు కొట్టిచ్చనామ్ రా
ఆ హా
మందు కొట్టినం మందు జల్లు వచ్చినాం
ఆ మి చెల్లి ఏం చెత్తంది అక్క
మ షేల్లా అన్నం పెట్టుకుంటాంది ఇప్పుడే ఆమ్లెట్ వేసుకుంది అన్నం పెట్ కుంటాన్
ఆ హా
మీ షెల్లీ ఏం చేత్తాంది
ఏం లే
కాలిగనే ఉన్
ఆ ఖాళీగానే ఉంది
కూలికి పోతాందా
పోతాంది
ఓ సౌతానా మంచిగా
సౌతాంది అక్క
సరే లే రా మరి నేన్ మళ ఏత్తా అన్నం తింటా
ఆ సరే అక్క
బాయి రా
ఆ బాయి అక్క